అ హలో ఇనపడుతుందా ఇనపడతలేదా మాటా హలో హలో
వాయిస్ వినిపించట్లా
హలో
ఆ
ఆల్ది ఇనపడుతుంది మనకి మనది వినపడ్తలేదు
అమ్మా ఇప్పుడు ఇనిపిత్తుంది
ఆ ఇప్పుడు ఇనిపిస్తాంది
ఉ
హలో
వాయిసు బ్రేక్ అవ్ ఏం చెయట్లే మీరేం చేత్తున్నారు
మేమేం చేట్లేదు పిల్లలు అన్నం తింటున్నారు ఉ
వంట చేయాలా
ఇప్పుడే కడిగి పెట్టాను బియ్యం
ఉ మాది టమాటాను ఇప్పట్టికాయ కూర
చమాటా చిక్కిడి కాయ చిక్కిడికాయలు వస్తున్నాయా
ఆ వస్తున్నాయి అక్కడక్కడ
అదేలే
ఉ
బయట అయితే వర్షం వచ్చింది ఇప్పుడుదే చాలేస్స్తుంది గ్యాలెత్తుంది
ఉ మాకైతే వర్షం లేదు గాలి లేదు ఇంగ బయటె కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాను
నేను గాలి పీల్చకుండా ఫోన్ మాట్లాడుతున్నాను
ఆ ఆ బియ్యం కడికి పెట్ ట్టారైతే
ఉ
కూరోండాల
కురైతే వండట్లే
ఉ
పొద్దుందే
ఉహు ఉ ఇంకా
చెప్పాలి చెప్పే అంట
ఏమన్న చెప్తే మేము కూడా వింటాము
మ్ మ్ జోనమ్మయితే పాపను ఆస్పత్రికి తీసుకెళ్ళింది
ఏ ఎలా ఉంది
మొషన్స్ అయినాయి అంట
ఆహా
ఓటర్ అండ్ వంతులయినయంట
మ్ హు
ఉ
ఇంకా తీసుకురాలేదా
ఏ ఒక అర గంట అవుద్ధి ఎల్లిపోయరు ఇంటికేల్
మ్ హు
అ
మ్ ఇప్పటి వరకు కొంచెం పర్వాలే బానే ఉన్నదా పాప పుట్టక
మ్
మ్
మధ్యలో ఒకసారి తీసుకెళ్లారు రెండు సార్లు తీసుకెళ్లారు ఇది మూడోసారి
ఆహా రాజమండ్రి తీసుకెళ్లారా మళ్ళీ
ఇక్కడే చు
మ్ హు
ఈయన కాదంటే రాజమండ్రి వెళ్ళాలి
మ్ హు
ఈయన్ దగ్ ఈ రోజు చూసుకుంటకి కుదరదు అని చెప్పి రాజమండ్రి పంపించడు లేపోతే ఈయన దగ్గరె ఉండాలని చెప్పి రాజమండ్రి హ
ఇంకా
ఇకేముంది వెళ్తున్నారా సుత్తకి
ఏమో అదే ఎల్లలా మానేయలా ఏంటో తెలీదు
మ్ హు
రాత్రి తొమ్మిదింటికి చేసి చెప్పారు
ఆ
రేపు కనుక్కుంటా సత్పిల్లి రేపు చేసి కనుక్కుంటడు లే ఎవరైనా వెళ్తున్నారా లేదా అడుగుతాను
మ్
అడిగి వాళ్ళేళ్లి న ఎళ్ళకపోయిన లికితా నేను వెళ్దాం అనుకుంటున్నా మరి
మ్
ఏం జరుగుద్దో తెలిదు ఇంకాను
అహ అడగండి అడిగి రేప్ పొద్దున్న చూత్తాకి ఓత్తున్నం గ్యారేజీ పద్దామా అని అడగండి ఏమంట
మ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏంటో తెలీయదు క్యారేజ్ లయ్యి నీను నత్తి మీద నేను వేసుకోనక్క అడిగామనుకో ప ఇంటికికెళ్ళాలి
అలా
మామలుగా చూసొచ్చామనుకో ఏ గొడవ ఉండదు లేద అనుకో ఇంటికచ్చ చ్చకా వెళ్ళి చూసవొస్తాం అయినా కనుక్కుంటాను హ
కుట్లు ఇప్పేదాకా పంపారు కదా
కుట్లిప్తేనే కాని పంపరా అనుకుంటే నాకు తెలీదు మరి ఏ హాస్పిటల్ కూడా తెలీదు తీసుకొచ్చాక స సత్తపిల్లి ఫోన్ చేసి అడిగారు ఇలా తీసుకొస్తున్నామో సత్తపిల్ల చూపించడానికంటే ఆ నాని ఏమో అన్నయ్య ఏమో తీసుకొస్త తీసుకు రమ్మన్నారంట నాని ఏమో అసలు అత్తయ్య శ్రీకాళకి ఎలాగయింది బాలేదు అందుకనే మేం ఖమ్మం తీసుకెళ్ళాము మాలో చూపించి డెలివరీ ఖమ్మం లో చేసాము మీరైతే తీసుకు కావద్దు ఇక్కడికి వెళ్తే ఖమ్మం లేదంటే సా జంగారెడ్డి కూడా అని బాగా చూస్తున్నారంట అని చెప్ప త్తరు
ఉమ్
అంటే ఇంకా అప్పుడు జంగారెట్టి గూడెంలో చూపించారు దగ్గరగా ఉంటందని ఇంకా నిన్న పొద్దుట నీరసంగా ఉందని తీసుకెళ్లారంట
అహ
చేసేయాలంటే రాత్రి చేసారుది
అదే
ఉమ్మ్ ఇంకా
ఇంకేముంది చెప్పాలి
చెప్తే వింటా నువ్వే మాట్లాడాలి ఇవ్వకో
హలో ఆ
అదేంటి అమ్మ మాట్లాడేది మళ్ళీ నువ్వు తీసుకున్నావవు
అన్నం పొంగు వస్తుందని అమ్మాయి వెళ్లారు
ఉహు ఇంకా
చెప్పాలి మీరు చెప్పండి నేను వింటను
మా దగ్గర ఏమి లేవ ఉన్నాయని ఇప్పుడే చెప్పసాం మీరే చెప్పాలి చెప్తే వింటా
అవునా హలో
ఆ చెప్పమా
చెప్తే ఇంట చెప్తే ఇంట అదే అన్నవుడికి పొంగొచ్చిందని చూస్త
ఆహా కూర కూర వండరగా అయితే ఇప్పుడు
ఉహు అలా పీస్లు ఆర్డర్ పెట్టుకున్నారు
ఆహా ఆహా
రాత్రేమో బిర్యానీ పెట్టుకున్నారా
ఆహా
గని ఓ మాదిరిగా నచ్చట్లేదు మా అబ్బాయి గారు
ఉహు మ్
ఆ ఇంకా ఇంకేం జెప్తే ఏం
ఏమన్నా చెప్పాలి మేమినాలి
ఆ మూడు రోజలు ఉపవాసవే అద్దలు అద్దకల్లలే
ఎప్పట్నించి
నిన్న నుంచి
ఉహు
రేపటి దాక
నిన్నెళ్లేరా మరి
ఉ
మ్ ఎన్నింటి వరకు
ఏడింటికని తొమ్మిదింటికిన్నారు ఇప్పుడుకి పాటలు పాడుతున్నారు మరి అయగారు వచ్చారో లేదో తెలీదు
ఉహు
తొమ్మిదిన్నర అయిపోయింది రాత్ర
ఉహు
పెంచోలు గద తొమ్మిదినరకి
అదిలే ఎనిమిది పది అయింది ఇప్పుడు ఎన్నింటి కానీ
పాట్లు పాడుతున్నారుగా
ఆ ఇనిపించట్లేదులే ఎవరికి ఇనిపిచ్చాయి
సౌంద్ దగి మల్లెట్టతారు అయ్యగారు వచ్చే ఉంటారు రాత్రేదో కూచోలేక పోయం ఇప్పుడు బానే ఉంటదిలే చల్లగా రాత్రి ఏప్పుడుకో ఇచ్చాడు కరెంటు
ఆ
చాలా ఆర్మ్ పడుపో గాలైదు ఊర్కొచెద్ది నా ఏమో పని చేసి చేసా నేమో నీరసం
ఊ
ఏం చేసావని అడుగుతున్నారు ఇంకా
ఉహు అయినా కొత్త సిమెంటు చెప్పులేసుకోని తిరగట్లేదా
మ్ శనివారం పాటకెళ్లలేదు కొనుక్కుంటది ఆదివారం వెళ్ళాను కానీ కూరగాయలు కొనుక్కుని వచ్చేసా
వాటిల కోసం వాటిల కోసమయినా కాలి నెప్ అట్లయి వచ్చేస్తే వళ్ళు నొప్పిలయి వచ్చేత్తే
మ్
కొత్త చెప్పులు వేసుకుని తిరగాలి ఇంట్లో
ను మెట్ల్ టాబ్లెట్ వేసుకో
అయ్యిందా భోజనం
నేను ఇచ్చేయలేదు వాళ్ చేతన్నారు
ఉహు
అళ్ళకి సరిపోద్దున్నాను బాన వండుతున్నాను వచ్చేది చే
ఉహు మావయ్య గారు మీరు కలిపి తింటరా
ఆ ఇయ సత్యకుమారి పేటద్దే
ఉ
అయ్య ఒక రాత్రా పెట్టేసింది నేనుచ్చోలోపలికే పైకిలి పోయి రా
ఉహు ఉ
నుచ్చి తిని పడుకును తిన మంచం ఎక్కవు అంత కారదో
ఉహు
కరెంట్ గాలి లేదు ఏమి లేదు ఛానసేపు తీసాడు వా
ఆ అంటే రాత్రి వర్షం వచ్చింద ఏంటి అర్షం రాలేదా వర్షం వత్తేనే కదా
అంటే గాలి ఏసిందలే అ తీస్తా దోమలు ఆరతులు ఎలిగ చండి వెలిగించ్ర
ఆ
హ ఆ ఆ ఇసురు హడ్కని జేబు నేను ఇసురు కొన్నాను ఇంగా వళ్ళ కాదని దోమలుగుట్టే ఏని లోపలకి వెళ్ళి తలుపులేసినాంటు ఇటు కూడా వేసేసి ఒకసారి ఇచ్చాడు మళ్ళీ తీసేసాడు మళ్ళీ ఈశ్ర ఈశరరా లేదో
ఉహు
నా నిద్రలోకి వెళ్ళిపోయాను ఏమైపోయినానో తెలియలేదు
ఇంకా చెప్పాలి
అంతే అండి చెప్తయంట
నా దగ్గర ఏమి లేవన్న ఉంటే చెప్తే నేను వింటాను సరే అయితే ఉండనా
అయ్యిందా లేదా ఇంకాను
అయింది సరే అయిత ఉంటా
ఉ సరలేదు